హలో
ఆ ఏం చేస్తున్నారండి
ఆ ఏం లేదండి మీరు
ఆ ఏం లేదు జస్ట్ ఉన్నా
ఉ ఎక్కడ ఉన్నారు ఇంట్లో ఉన్నారా
ఇంట్లో ఉన్నాం నేను
ఉ చెప్పండి ఈరోజు ఏ మాట్లాడదాం
ఈరోజు టూర్ల గురించి మాట్లాడదాం
ఓకే అండి టూర్ గురించి చెప్పండి టూర్
ఆ మీరు ఎక్కడైనా వెళ్ళార టూరు
టూర్స్ అంటే నేను చిన్నప్పుడు నుంచి ఇప్పటివరకి తిరుపతికి వెళ్ళాను వెేములావాడకి వెళ్ళాను షిరిడి వెళ్ళాను
అవునా
కాశీకి వెళ్ళాను
హు ఒకే సరే నేను
తే అప్ ఇంకా మహారాష్ట్రలో నా జ్యోతిర్లింగాలు అన్నీ చూశాను
అవునా జ్యోతిర్లింగ జ్యోతిర్లింగ వెళ్ళారు చూసింలా మీరు
అ చూసాను కదా అయి జ్యోతిర్లింగసిన్ మహారాష్ట్ర ఇం కాశీలో ఒకటి ఆరు జ్యోతిర్లింగాలు చూశాను నేను
ఓ ఎలా జరికి అ మరి అన్నీ ఇద మమ్
అనే బాగా జరిగాయి అ శిర్డి కలినామో ర్డి నుంచి నాసిక్ వెళ్ళాము నాసిక్ ను చిత్రయంబ ఇట్లా జ్యోతిర్లింగ తర్వాత అజంత ఎల్ ఆకిలిమో ఆ అక్కడి నుంచి మళ్ళీ ఆ ఉండో నాగనా త జత లింగం ఆ పైడి వైద్యనాతు అ ఎట్లా అ
ఓ అవునా రష్ నేనా మర్చాలా
ఆ ఆ వస్తుంది చాలా కాశీలో వోయినాం ఇప్పుడు చిన్నగా ఉన్నప్పుడు వెళ్ళాను అప్పుడు ఆ చాలా రష్ ఉండేది. ఆ కాశీ ఘాట్ సెక్షన్ కేళ్లాం మో ఘాట్ సెక్షన్ చి మళ్ళీ వేరే ఒక ప్యాలెస్ ఉండేది
ఒక్క నిమిషం కాల్స్ వస్తున్నాయను అనుకుంటా హ సరే చెప్పండి
ఏం కాదు మాట్లాడు హలో ఆ మాట్లాడనును కాల్ తర్వాత మాట్డ ఇ ఇప్పుడు
నేను నీ కాల్స్ కాద నార్మల్ ఇదే కాల్స్ వాళ్ళు ఫోన్ చేస్తున్నారు వేరే వాళ్ళు
అదే ఎరి తర్వాత మాట్లాడడా
ఆ సరే సరే అండి
ఓకే అయితే చెప్పండి ఇంకా ఏం తెలుసుకోవాలి మీరు
ఆ మరి అన్ని దర్శనాలు చాలా బాగా అయినాయి అన్నట్టు మీఇ ఎప్పుడు వెళ్ళారు ఎంత చే అంటే ఏ సంవత్సరం వెళ్ళారు
నేను చిన్నగా ఉన్నప్పుడు వెళ్ళాము టూర్స్ కి అప్పుడు ఆ కానీ తిరుపతి ది మాత్రం ఎంతరు బడిక్క టెన్త్ ఆ టైమ్ లో వె
అవునా ఫ్యామిలీ ఎక్కడ ఫ్రెండ్సా ఫ్యామలీ అ మరి ఇలా
హ మా మామ మయ వాళ్ళతో వెళ్ళిన ఫస్ట్ టైము మామయ్య వాళ్ళతో వెళ్ళాం సెకండ్ టైమూ ఫ్యామిలీతొ ఎళ్ళామ్ అన్నట్టు వెకిల్ తొ మెం మాట్లాడుకొని ఎళ్ళం
అవునవును
హమ్ ఫస్ట్ టైమ్ షిరిడీ కేమో టూ టైమ్స్ అ కాశీ కూడ ఏళ్ళం ఫ్యామిలీ తో ఎళ్లాం
ఓకె ఓకే
షిరిడీ టూ టైమ్స్ ఏళ్లం
అవునా
షిరిడి ఆ టూ టైమ్స్ ఏళ్ళాను మళ్ళీ
కాశి, న నాసిక్, త్రయంబఖేశ్వరి అన్ని టూ టూ టైమ్స్ ళ్ళం
హాహా అవునా
టూ టైమ్స్ ఎలన్ టా
ఆహా ఏం చూశారు మరి ఒక్క ప్లేస్ లా అంటే ఇప్పుడు కాశీలా చాలా ప్లేస్లు ఉంటాయి అన్నాడు చూసిర్ర, ఈ షిడ్ షిర్డీలా కూడా ఉంటాయి అన్నట్టు చాలా ప్లేస్ లా అక్కడ అన్ని ప్లేస్ లు తిరిగారా మరి ఎక్క ఎక్కడ తిరిగారు మీరు,
అవును కాశీలో ఘాట్ సెక్షన్ అంతా తిరిగాను గంగా గంగా ఘాట్స్ ఉంటాయండి. హారతి ఘాట్స్, గంగా ఘాట్,
ఆహా
గై కాశీ తర్వాత గయా ఉంటుంది
ఓకే ఓకే మళ్లి
గయా కూడ వెళ్ళాము మళ్ళీ తర్వాత అయోధ్ ధ్య ఉంటది అయోధ్య కూడా వెళ్ళాము ప్పుడు
అవునా
ఓరాం నుంది జన్మస్థలం అన్నట్లుగా
ఉహు
ఆ అప్పుడు అయోధ్యా కెళ్ళాను సో ఆ అక్కడ నుంచి మళ్ళీ బుద్ధ గయా అని ఉంటుంది, ఆ గయా దగ్గర అశోకు అశోకుడు మ్మ్ రాజ్యాన్ని వదిలేసి వచ్చి అక్కడ చెట్టు కింద బుద్ధుడు లాగా మారిపోతాడు. ఆ ఏరియా అ కి వెళ్ళాము మ్మ్
అహున
అది బాగా అది సు బాగా చాలా పవిత్రంగా చాలా బాగుంటుంది అది ఆ ప్లేసు ఉమ్ మళ్ళ అక్కడంతా ఫేమస్ సారీస్ ఉంటాయి బనారస్ సారీస్ అని
ఆ చాలా ఫేమస్ అన్నట్టు అది
హుమ్ ఫేమస్ ఫేమస్ ఆడిస్ ఈ అవన్నీ ఉంటాయి అక్కడ
హా అవును
హ్మ్ అట్లా తిరిగాము అక్కడ మీరు ఇంకా అడగండి ఇంకా ఏమ